చెప్పండి
హలో హాయ్
హాయ్
ఏం చేస్తున్నారు
ఏమున్నది ఏంలేదండి
తిన్నారా
తిన్నామండి ఇప్పుడే
ఆ ఎం కర్రీ అండి
ఎగ్గు కర్రీ వండుకున్నాం
అవ్నా ఎక్కువ వెజ్జే తింటారా నాన్ వెజ్ తింటారా
అర్థం కాలే
ఎక్కువ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా
నాన్ వెజ్ తింటామాండి
ఆ నాన్ వెజ్ లో ఏ కర్రీ అంటే ఎక్కు ఇష్టం
కల్క్యాబోట్టి
బయట రెస్టోారంట్లో తింటారా ఇంట్లోనే తింటారా ఎక్కువ.
ఇంట్లోనే ప్రీపేర్ చేసుకుని తింటాం బయట కూడా తింటాం వారానికి ఓ రెండుసార్లు.
బయట ఎమ్ తింటారు ఎక్కువ
చికెన్ బిర్యానీ
ఉ
చికెన్ ఫ్రై చాపలు
బిర్యానీ బాగా తింటారా
బిర్యానీ బాగా తింటాం అండి
బిర్యానీ ఎక్కడ బాగుంటది
బిర్యానీ వచ్చేసి మన
హైదరాబాద్లో ఇష్టమా మీకు మీరున్న ప్రాప్
మిమ్ మేము ఉన్న ప్రాపర్ లోనే ఇష్టం అండి ఉ
అంటే చికెన్ బిర్యాన్లా ఏమన్నా ధమ్ బిర్యానా ఏట్లా.
దమ్ము చికెన్లో దమ్ము పైపీసు మండే కూడా తింటామండి అప్పుడో సారి మీకే ఫుడ్ ఇష్టమండి
నేను అన్ని తింటానండి నాన్ వెజ్ అనేమ్ లేదు వెజ్ అనేమి లేదు.
అన్ని తింటారా అంటే మళ్ళ మీ ఫేవరెట్ ఏంటి
వెజ్జ్లోనేమో బెండకాయ్ ఆ మళ్ళీ పప్పు చారు పప్పు.
ఉ
నాన్ వెజ్లో నేమి చికెన్
అంటే కర్రీ పాయింట్లో తెచ్చుకుంటారా మీరే వండుకుంటారా.
యే మేమే ప్రిపేర్ చేసుకుంటాం
అవునా ఉ ఇంకేమి తింటారు
అన్ని తింటాం కానీ ఎక్కువ ఇవి తింటాం చికెన్ ఎక్కువ నాన్ వెజ్లో ఇంకా.
అవునా
వీక్లీ వన్స్ ఒక్కసారి అయినా రెస్టారెంట్లో తింటాం.
రెస్టారెంట్లో తింటారా
ఉ
ఎక్కువ వెజ్ మా వెజ్
ఆ ఎక్కువ వెజే తింటాం తక్కువ నాన్ వెజ్
ఆహా
వీక్లీ వన్స్ సండే అట్లా
అవునా ఇప్పుడేమి వండుకున్నారు మరి వారమ్ల వారంలో ఐ ఐదు రోజులు మాకు నాన్ వెజ్ అండి.
ఓహో
ఆ
ఇవాళ పప్పు
అవునా
స్వీట్స్ తింటారా మీరు ఎక్కువ
అర్థం కాలే
స్వీట్స్ ఏమన్నా తింటారా
ఫీడా
ఆ స్వీట్స్
ఆ స్వీట్స్ తిద్దాం అండి కాలాకాను, బాదుషా
ఉమ్
ఉమ్ మళ్ళ వచ్చేసి ఇది మన పాలకోవ
అంటే మీరు ఎప్పుడన్నా కుకింగ్ ట్రై చేసినారా? ఏమన్న వండ ఏమన్న వండడం, చేయడం ప్రిపేర్ చేస్తరా మీరు?
స్వీటా?
స్వీట్ అయినా హాట్ అయినా, ఏది ఎక్కువ మీరు మంచి బాగా వండుతారు?
మీమా
స్వీట్ చేస్తమండి మనది అదే డబల్కమీటా
ఓకే
హ్మ్
ఎక్కో నేను అన్ని ప్రిఫర్ చేస్తాను, వెజ్జు గు నాన్ వెజ్, స్వీటు
హ్మ్ ఎమ్
అంటే మీరు నాన్ వెజ్ ఏది బాగుంట
నాన్ వెజ్
నాన్ వెజ్ లా మీరు బాగా ఏది వండుతారు, మీకు మీ స్టైల్ లో ఏది బాగుంటది?
ఎమ్ నా స్టైల్లో అయితే చికెన్ వచ్చేసి చికెన్ ఉన్నూ తలకాయ, పోటి
ఉమ్
ఆ ఫిషూ
ఫిషూ
ఎక్కువైతే ఫిషూ
ఉహు
హ్మ్
అంటే మీరు ప్రిపేర్ చేస్ మీరు వండుతారా ఇంట్ల అప్పుడప్పుడు?
ఆ మేము ప్రిపేర్ వండేస్తామండి, ఉమ్
ఇంకా మీ ఏమన్నా కర్రీ పాయింట్లు ఎప్పుడనా కర్రీస్ తెచ్చుకుంటారా?
కర్రీ పాయంట్లా అంటే మేము వంకొని ప్రిపేర్ చేసుకోన్నప్పుడు అట్ల తెసుకుంటామ ఎప్పుడో ఒకసారి.
మీ ఇంట్లో అందరు నాన్ వెజ్ తింటరా?
అందరూ తింటరు నాన్ వెజు
ఉమ్
ఉమ్
అందరూ బాగా చికెన్ తింటరా, మటన్ తింటరా?
ఓ ఇద్దరు చికెన్ తింటరు, మిగతా నలుగురం వచ్చేసి అన్ని తింటమిగా.
ఇంకా ఈ మధ్యలో ఏమన్న స్వీట్స్ ట్రై చేసినారా?
ఈ స్వీట్ స్వీట్ అంటే మొన్న కద్దుకీర్ చేసినమండి.
ఓ కే
ఉమ్
అంటే వెరైటీ వెరైటీగా ఏమన్నా మీ చుట్టుపక్కల ఏమ ఏం బాగా స్పెషల్?
మా మాదగ్గర బిర్యాని స్పెషల్
బిర్యానీ స్పెషలా అంటే హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందా మీ చుట్టుపక్కల బిర్యానీ అంటే ఇప్పుడున్న హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఏమన్నావెరైటీగా ట్రై చేసినారా బిర్యానీ గాని ఐస్ క్రీమ్స్ కానీ
చేసినాం ఐస్ క్రీమ్లు బిర్యానీ చేసినాం
హ్మ్ మరి కూల్ డ్రింక్స్ తాగుతారా బాగా
కూల్ డ్రింక్స్ వచ్చేసి లింకా
ఓకే
హ్మ్ మీరు
నేన్ నేను కూడా లింకా ఆపిల్ ఫీజ్
ఓకే
అప్పుడప్పుడ ఫ్రూట్స్ తీసుకుంటారా ఆహా అది అడుగద్దు ఫ్రూట్స్ తీసుకుంటారా ఏమనా
ఫ్రూట్స్ కూడా తింటామ్ అండి
ఫ్రూట్లల్లో ఏది ఇష్టం మీకు బనానా నా ఆపిలా
కివి ఫ్రూట్స్ ఒకటి
ఓకే
ఆపిల్
ఓకే
బనానా మీరు
నాకు బనానా జాంపండు ఇవి రెండు ఇష్టం
హ్మ్
ఇంకా ఇవాళ ఏమి ఫుడ్ తీసుకున్నారు టిఫిన్ చేసినారా
టిఫిన్ మార్నింగ్ ఇడ్లీ వడ తిన్నామండి
ఇడ్లీ వడ అంటే ఎక్కువ మీరు టిఫిన్ ఏది ఎక్కువ చేస్తారు
ఇ ఇడ్లీ రాగిడ్లీ రాగి ఇడ్లీ ఒకటి
ఓకే
దోష
దోస
హ్మ్ మీరు తిన్నారా
ఆ మన ట్రిప్పు వేసినాము
ఆ
టిఫిన్ చేసినానండి
ఏం తిన్నారు ఎక్కువ ఏం తింటారు
నేను ఎక్కువ ఇడ్లీ వడా అంతే ఎప్పుడన్నా దోశ
ఇంటి దగ్గ ఇంటి దగ్గర ఏసుకుంటారా బయట తింటారా
ఆ లేదు లేదు ఇంట్లో ఎప్పుడనా ఒకసారి ప్రిపేర్ చేస్తాం కానీ ఇంట్లో ప్రిపేర్ చేసే అంత టైం ఉండదు కాబట్టి బయట్నేది
హ్మ్
టీ కాఫీ ఏమన్నా తాగుతారా
ఆ టీ తాగు బా బాదం టీ తాగుతాము అండి అంతే బయటగా ప్రిపేర్ చేసుకుంటామండి కానీ
హ్మ్ అంటే మీరు కాఫీ టీ ఏముండవ్ ఓన్లీ బాదం
టీ తగుతాం అప్పుడప్పుడు ఒకొక్కసారి
ఓకే
ఉమ్ తాగినారా మీరు
ఆ టీ మ మార్నింగ్ లేవంగా మకు టీ ఉండాలే
అ ఓకే
టీ అయినా కాఫీ అయినా పాల్ అయినా ఏదైనా ఒకటి ఉండాలి టిపిన్ లేకున్న పర్లేదు గానీ టీ చె
స్నాక్స్ గిట్ల ఏమన్నా దిస్కుంటరా
ఆ నేను స్నాక్స్ అన్ని తింటా చిప్సు చిప్స్ అప్పుడప్పుడు చాక్లేట్స్ పనీపూరి లు కట్ లేట్
ఉ
గగ్ లో తింటా నేను పానీపూరి ఎక్వ తింటా పానీపూరిలో కట్ కట్లేట్ ఎక్వ తింట పానీపూరి తక్వ కట్లెట్ ఎక్వ మీరు చేశారా పానీపురి
తింటామండి
మేము మా బస్ స్టాండ్ దగ్గర దింటండి
బస్టాడ్ దగ్గర
ఉ
అంటే ఎదనా రెస్టారెట్లనా లేపోతే బండికా దెగ్గర్నా
ఏం లేదు బండి దెగ్గరే ఒక ఆంటి బండి బెడ్తది బా జెస్తది
ఓకే
మీరు
మేము ఇక్కడ మా ఊరు దగ్గర్నే ఉంటదండి.
ఓకే
ఉమ్
అంటే ఎప్పుడన్నా మీరూ బైటికెళ్ళీ అట్లా రెస్టారెంట్లా వెరె అంటే ఇక్కడ మనా ఇక్కడ గద్ వేరే వేరే దగ్గర ఎళ్ళి స్టే జైడం ఫుడ్డు టెస్ట్ చేడం
తీసవండి.
ఎన్నిసాల్లా వీక్లీ ఎన్నిసాల్ల బైటికెళ్తారు ఫుడ్డు
వీక్లీ ఓ టూ టైమ్స్ అట్ల ఎళ్తాం టైమింగ్స్ వట్ ఆ లేకుంటే త్రీ టైమ్స్ ఐన అట్లా వడ్తది. ఉమ్ ఫుడ్కి ఎక్వ ప్రిఫరెన్స్
పాగేం బైట తినర్ గదా
బాగేం దినమండి అంటే టు టూ టైమ్స్ అట్లా
ఉహు వీక్లి
ఆ వీక్లీ మంత్లకు ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ వోతాం అట్లా అంటె మంత్లీ
ఫ్యామ్లీ మొత్తాం ఎళ్తారా ఓన్లీ మీరు సింగిల్గెళ్తారా ఫ్రెండ్స్ తో ఎళ్తారా
ఫ్రెండ్స్ తోటీ ఒ రెండ్ మూడ్ సార్లు అయితే ఫ్యామిలీతో టూ టైమ్స్ అది అట్లా
ఆ
ఉమ్
ఇంకా మీరు బాగా మటను చికెన్ అయితే ఇంగా తినడు
ఆ మటను చికెను ఫిష్ ఫ్రై
ఫిష్ అంటే మీరు మీ దగ్గర్లోనే ఉంటందా మీకు
మా దగ్గర్లో ఉంటయ్ చెరువు దగ్గరా
ఓకే
తినాలనిపించినప్పుడు పట్కొచ్చుకొని తింటాం
ఆ
హుమ్ మీరు
ఆవ్మేమ్ మాకట్లానేం ఉండదు మార్కెట్ ఉంటది ఆ మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి
ఓకే
ఎప్పుడన్నా మా రీలేట్
అంటే చాపల్ చాపల వల్ల ఏ చాప తింటారు
మేమ్ చాపల్ ఏ చాపలయినా తింటాం ఇది అని ఏమి లేదు ఏదైనా తింటాం ఎప్పుడన్నా మా రిలేటివ్స్ తీసుకొస్తే వాళ్ళు ఇట్లా మీలాగే. పట్టుకొన్వస్తే ఇంటికి తీసుకొస్తారు అప్పుడప్పుడు అట్లా
అంటే ఫ్రై ఎక్కువ ఇష్టపడ్తార కర్రీయ
కర్రీలానే తీసుకొని పెట్టుకో చాపల పుల్స్లానే
మ్మ్ అంటే గేటైనా బయటకి ఎళ్ళినప్పుడు రెస్టారెంట్లో దెమన్నా టేస్ట్ జేత్తరా
ఆ చేస్తాం మేము గూడా వీక్లీ టూ టైమ్స్ గాదు కానీ ఒక టూ వీక్స్ ఒకసారి అట్లా ఎప్పుడన్నా ఎళ్ళాలి అన్నప్పుడు ఎళ్తాం ఎక్కువ ఇంట్లో
ఈ రోజు ఏమెండిన్నారు మరి ఈరోజు ఏం వండిన్నారు
పప్పు
హ్మ్
మీరేమ్ వండ్నార్
మాఎగ్సు ఎగ్సు
ఎగ్గ్
ఆ బాయిల్డ్ ఎగ్గు చారు
బా ఎగ్స్ గూడా బాగాతింట్రా మీరు
ఆ ఎగ్గ్సు గూడా బాయిల్డ్ ఎగ్గ్స్ ఎక్కువ తింటం
అట్లే ఏ
ఆ
ఎగ్గ్స్ ఎక్కువ తినమ్ మేము అన్ట్నా
అవునా బానే ఉంటాయే
ఆ మేమ్ తినమెగ్స్
హ్మ్ ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తరు
మేమ్ ఎక్కువ చికెన్
హ్మ్
వీక్లీ వన్స్ ఖచ్చితంగా చికెన్ ఎప్పుడన్నా ఒకసారి ఆ వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ చికెన్ ఎప్పుడన్నా ఒకసారి మటన్